హలో అ
హలొ
ఆ
అ య్యూ
ప్రతిషధని చేస్తాన అంటున్నా హలో ప్రతిష్ కద అని చేస్తాందనిక ఏదో ఇచ్చింది కదా నాప్పారు
వినిపీలేదు అ
ఇప్పుడు వినిపిస్తాంద
ఆ చెప్పు
రత్నిష ఏదో ఐఫోన్ దాని గురించి చెప్పింది
ఉమ్
ఏదొ అయిస్
ఊహుఅది కాదు ఏదో నాన్ ఐటీది ఉన్నది అని చెప్న్నారు జాబు ఆ పిల్ల అయితె ఐటి ఉమ్ ఐటికి రిజిస్టర్ అయితన్నాను జాబు అని చెప్పింది నాకు హుమ్ ఇంక ఈ జాబు ఎమో ఐటీ నాన్ ఐటీ అంటున్నారు మరి
ఉ
అ కావేరీ కూడా నాన్ ఐ టి ట్రై చేస్తా అని చెప్పింది ఆ కో
ఐఫోన్ దాంట్లోకి పోలేదా
ఐఫోన్ దారకి పోవాల అనుకున్నావా ఆ వాళ్ళా వాళ్ళు ఆ రోజు ఎన్నికిచ్చేసినారు వాళ్ళ ఆ రోజు వచ్చారు ఏంద వర్క్ కాసులు అడతాంగావర్లేదు ఫోర్ టు ఫైవ్ హవర్స్ చెంట
అంతేనా
ఆ ట్వ ట్వ ఫైవ్ ప్లస్ అంటే సాలడ్రు ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ శాలరీ ను డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాళ్ళు ఐఫైవ్ ఇస్తారు
ఆ
దాని తర్వాత ఇంకేమో దాని తర్వాత ఏంది వర్క్ అంతా క్లీనింగ్ అంట అన్ని క్లీన్ చేయాల్నంట
మరి దానికి ఇంతనిమ్ ఉంటాది. టైము హ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అని గ్యారంటీ అన్నట్టు
రాశి ఎలా మనకు పోయ్యప్పా
మ్మ్ అది మళ్ళీ అడి ఇకపోతే మళ్ళీ వరే చోటుకి పోయే కాదు కదా ఫ్యామిలీ వచ్చినింది హ్మ్ ఎందుకు అనేసి
కానీ ట్వంటీ బ్లెస్ట్ అంటే కొంచెం బెస్టె నేను
హ్మ్ బెస్ట్ ఫోర్ టూ ఫైవ్ అవర్స్ కానీ ఆ ఐఫోన్ చాలా జాగ్రత్తగా చూస్ కొలన్
మామూలుగా మై ఫోన్స్ చూసుకున్నట్టు చూసుకుంటే సరిపోతుంది.
హ్మ్
వర్క్ చేయాలచ్చిందే ఐఫోన్ందువల్ల
ఆహా మన మనం ఏం చేస్ సమాధి మొత్తం రికార్డ్ అవుతదంట ఫోర్ టు ఫైవ్ అవర్స్ మొత్తం అది కూడా ఓన్లీ హ్యాండ్ సో అ క్లీనింగ్ ఒక్కటే కనిపిస్తుంది ఇంకేమి కనిపిదాని చెప్నరు ఊ నీకేం చెప్నరు వాళ్ళు
నేనే ఏమి చెప్పలేదు నా నేను అడగలేదు నేను అడిగి
హాహ్ వాళ్ళు పోయి ఎనికి వచ్చినరు కాదని చెప్తుంటే
ఆ పిల్ల అడిగింది ఏదైనా వర్క్ అలాంటివి చేస్తాంటే చేపిన అందా నేనైతే ఏం చేయలేదు నాకు ఇది ఒకటే తెలిసింది అదే నీకే నీ ఏ ఈవెంట్స్ తెలిస్తే చెప్పు అని అన్నానా ఇక్కడ దగ్గర్లో ఒకటి ఉంది అ పోండి అనింద అలాంటి వద్దు ఏవైనా ఫోన్ లో కాళీ లేెకపోతే లాప్టాప్ లో కానీ ఆ అయ్యేకి చెప్పు అని చెప్పిన ఇకా తెలీయదు అనింది
హ్మ్
ఒకవేళ మళ్ళీ ప్రతుషాకి మేసేజ్ చేయ్ నువ్వు వాళ్ళు రిప్లై ఇచ్చినారు వాళ్ళు రిప్లై ఇచ్చినారని చెప్ ఏంది
ఉహ్
నువ్ అడుగు నువ్వు ఆ ఇంట్రెస్ పిందాని అని చెప్పినాను ఆ పిల్లకు నేను ఆ పిల్ల ఆపిల్లక్ వాళ్ళు ఒకవేళ యాడ్ చేస్తే జెక్ట్స్ నువ్వు అడుగు నువ్వు మెసేజ్ చెయ్ ఆ పిల్లని ఆ పిల్లలా ఓ
ఆ
ఎక్కువ ఎక్కువ్ రాదు కానీ
ఎప్పుడు ఒకసారి అసలు
ఇ ఏమి ఉండదు జస్ట్
అది నువ మెన్న పెట్టినావు కదా దా ఓ ఒకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ
మలిక్
మళ్ళిఅది నానయటిఆ నానయి టి తేది వడి కమళి ఏం రిప్లై ఇయలేదు నాకు
అ నల్లనయిటే పఅది నా బాయ సొవాయిసు
వాయిస్ ఉంది దాంట్లో అయి ప్పఎప్పుడ ఒకసారి ఇప్పుడు పెడితే ఎప్పుడు ఒకసారి రిప్లై ఇస్తాన్నాడు తెలుసా ఆ ఇంక నేను ఆ రోజు ఇంటిక వచ్చిన పోదాం అనుకుంటూ పోయేకేమి ఆ రోజు ఇంటికొత్తిఇంకపోల ఆ
స ఇంకా దీంట్లో అయితే జస్ట్ కథలు చెప్తారు అంతే మీకుతెలుగు చదవడానికి వస్తుందా దాన్ని చూసి మనం
వస్తాది గాని రాసేకి కొన్ని అట్ల అట్ల పోతాయి అనమాట
రాసేది ఏం కాదది వాయిస్ రికార్డ్ చేసి పెట్టేది
అంతేనా
ఆ
ఇమ్
నేను ఒక నాలుగు చేసింటిప అపుడు టూ థౌజండ్ వచ్చి ఎంతో కొంత తినం
ఊ
ఒక టూ డేస్ లో కంప్లీట్ చేయొచ్చు ఒక దానికి ఫైవ్ హండ్రెడ్
అంగ తెరేసిలేమ్మా ఊ హలో హలో
ఆ చెప్పు
ఊ అదే రిప్లై ఇస్తా ఇచ్చినాడు ఏమిచ్చినాడో కనుక్కొని చేస్తునా
హాయ్ ఎస్ అని పెట్నాను హాయ్ ఎస్ అనో అనుకుంటా అని ఇచ్చినారని చెప్ పింది దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నా అని పెట్టు అంటే పెట్టినా మళ్ళీ రిప్లై ఇవ్వదు అని చెప్
ఉహ్మ్
మ్ ఒకవేళ ఇస్తే ఒకవేళ ఇస్తే నువ్వు కూడా ఒకవేళ నీకు కూడా ఇస్త్ అటే నేన్ గెలుతా మా అన్నదాంట్లో నుంచి
కానీ నేమ్ పడుతాది కదా
ఏ ఏం నాకు పెట్టింది కదా ఇ ప్పుడు
ఉమ్
ఓకే ఓకే
ఉ మళ్ళా అయితే దాంట్లో ఎవరు రెఫర్ చేస్తారూ ఎవరఅన్ ఉన్నారా కౌశక్ మేల్ వచ్చిందంటనా
నేనేమో ద అ మళ్ళీ ఎప్పుడోసారి మెసేజ్ చేసి పడినా అని చెప్పి చెప్పినాఅవ్ కదా నువ్
ఆ ఆ
అది ఎట్లున్నాయ్ అడిగిన అంతే నేన్ ఇంకేం అడగ లేదు
అదే లెగ్ ఫ్రాక్చర్యిందని చెప్పింది గంతే ఇంగే మ్ చెప్ల మెయిల్ వచ్చిందా అని అడిగినా ఆ పిల్ ఏం రేస్ వంశీ బోలేదనీ
అవునా నువ్ అడిగినావ
కానీ దానికి తప్ప మిగతా దానికి అంతా రిప్లై ఇచ్చింది
సర్లే ఏమోని వద్లేస్ థీ
నాక్ తెలిసినవాళ్ ఎవర్ జాబు ల్లో లేరు
ఆ ఇంకా రాలేదులే ఆ ఇంక మన వాళ్ళు ఎవరన్నా జాబ్ మన మన బ్యాచ్ ల ఎవరన్నా జాబ్ చేస్తున్నార
నాక్ తెల్సి ఎవరూలేరు
ఎ ఉమ్ మీ వాళ్ ఎగా ఇంగ అంతా ఈ పిల్ల నీరుజ ట్రై చేస్తుంది నాన్ ఐటీ అని చెప్పిన్ ది ఇక తా లేదు
సింధూ అయితే ఏం చేస్థాన్ దో తేల్ద్ ఇంగిప్పుడు స్నాపులయితే వేరే వేరేటీవి పేడుతాంటిని
ఇందు స్నాప్ నాకు అప్పుడు వస్తాండే ఇప్పుడు
రాలేదా వస్తన్నాయ్ నాకు
నాఅకౌంట్ పోయ్యిందీగా
వూన్ గదా ఊ
ఆ ఇంకా జాబు ఏమో అడగలేదు నేను చూడాల్ల ఏం జేత్తదో ఇంకా టైం లేదు మనకి ఇంకా ఈ ఇయర్ అయిపోతే ఇంగ టైం ఉండదు మనకి
ఆ
అవు అ
స
ఇంక్యాడ వా బ్యాచ్చే వత్తాంది మే నెక్స్ట్ బ్యాచ్చే వస్తాంది ఇంకా యాడా టైం ఉంటాది. అవును
అవును ఇప్పుడు మేర్ కేజ్లు పెట్టేసి కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండిటికి పెడుతన్నారు మనం జాయిన్ అయినాం కదా గ్రూప్ లో ఊ తొండు
అదే ఆ ఆ ఆ
మనిశే కుడ్వెడుతలే
ఎవరు ఎవరు ఎవరు చెప్పారా వేకెన్సి జిల్లాలో అంట వేకేన్సి ఉన్నాయా అక్క ఇక ఎవ్వరు లేరు కదా అందుకనేసి హు
స
ఊ ఇకడి ఇంకేమి లేద్ ఇంగా ఇప్పుడు చేయల్ల
అ
నువ్వు
నేను తినలేదు ఇంకా మేము ఎప్పుడూ లేటే ఎయిట్ ఎయిట్ తర్టీ ఒక్క నిమిషం అట్లే ఉండు
హ
ఇంకేం పా
ఆ
ఇప్పుడు
హా
సరిలే ఉండు కట్ చేస్థాన